హ హలో ఊ విని వినిపిస్తుంది వినిపిస్తుంది.
ఏం చేస్తున్నావు. నన్ను మాట్లాడనిస్తావా నువ్వే మాట్లాడ తవా
సరే నువ్వే మాట్లాడు.
ఆ చాలా రోజులు అయింది గా నువ్వే మాట్లాడలే
అరే ఏం చానాళ్టికి ఫోన్ చేసావు?
ఆమ్ మీ ఫోన్లో మా నెంబర్ పోయిందిగా అందుకే నేను చేశాను.
అవునా ఓకే
అట్లాదిగా మరి నువ్
అదే కదా హహ నేను చెయపోతే నువ్వు చేయొచ్చుగా.
మీరెట్లా బిజియో మేము అంతే బిజీ అండి.
ఓహో ఏంటో అంత బిజీ
ఏ ఉంటాయి పనులు
ఏ ఉ ఏం వ్యాపారం అండి మీది?
ఆ నాలుగైదు చేస్తుంటాం అండి ఏదని చెప్పమంటారు.
ఓహో ఉహ్ ఆ నాలుగులో ఒకటి చెప్పండి.
ఓ నాలుగులో ఒకటి కూలర్స్ అండి.
ఓకే
ఓది ఈ సంవత్సరం ఎండలు వస్తున్నాయి ఏఉన్న చుద్దామా అని పెట్టుబడి రెడీ చేసుకుంటున్నాం.
అయితే మీరు వ్యాపారం చేస్తారన్నమాట.
అవును మరి మీరేం చేస్తారో?
మేమె మేము ఖాళీగా ఇంట్లో నిద్రపోటం తిం టం ఇంట్లో పని చేసుకోవటం ఓ నిద్రపోతాను
ఇంకేంటి విశేషాలు
ఖాళీ
చెప్పాలి మీరే మరి ఏం చెప్పాలంటే
ఉ ఏం చెప్పాలంటే నేను కొంచెం బిజీగా బిజీ అయిపోయా బజార్ కె ళ్ళొచ్చ పొద్దునా
ఓ ఎక్కడికి వెళ్ళారేంటి
ఆ పెళ్ళోటి వచ్చిందిలే మాది ఫం ఫక్షన్ ఆ ఫంక్షన్ కి బట్లు కొనుక్కుందామని ఎళ్యా
ఫంక్షన్ ఏంటి
పెళ్లి పెళ్లి
పెల్లా యా ఆ ఇంకేంటండి మరి అయిపోయిందా మీ షాపింగ్ అంతా
లేదు ఇంకా బ్యాలెన్స్ ఉంది
బ్యాలెన్స్ ఉందా మరి షాపింగ్ ఏం చేస్తున్నారు మీరు
అమ్మో ఈ ఎండలకు చేయలేక పో మా షాపింగు మాములుగా లేవు ఎండ్లు
ఆ అందుకే మాకు స్టార్ట్ అయింది
ఉ సెమి సీజన్ స్టార్ట్ అయిపోయిందా
నా రోజు తీరికుండట్లేదు
ఆహ కస్టమర్స్ బాగా వస్తారా
ఆ మరి సమ్మర్ లోనే కదా కులర్స్ పోయేది
ఉ ఉ భోజనం అయిపోయిందా
ఓ అయిపోయింది అండి
ఏం కూర మాది అయిపెంది అయిపోయి హ్మ్
అయిపోయి
అయిపోయి పొడుకొని లేచ.
ఆహా ఏం కూర చేసారో
నేనా పాలకూర పప్పు
హ్మ్ మీది పాలకూర పప్పా మాది గుత్తివంకాయ కూర
ఓహో గుత్తొంకాయ కూర బాగుంటదీ. మసాలా వేసి వండు తరా మీరే వండుతార మీ ఇంట్లో వాళ్ళొండు తరా
మా ఇంట్లో వాళ్ళే వండుతరండి మాకేం వచ్చు వంటలు.
మీకు వంటరాద
రాదు
టైమ్ పాస్ కూడా వం డ్రా మీరు
మేమ్ వంటగదిలోకి ఎళ్ళామంటే ఆ పూట అంతా వంట చేస్తాం.
చేస్తారా ఎంతమందికివండుతారు ఏంటి.
ఎంతమంది ఉన్నా ఒక పూట పట్టిద్ది మాకు.
హ ఈ ఎండాకాలం పొయ్యి దగ్గర వినపడుతుంది. ఎండకాలం పోయిదె గ్గర అంతంత సేపు ఉంటే ఎలాగండి. బాబు
రుచిగా తినాలంటే ఉండాలండి ఏదో తిన్నాం ఉన్నాం ఒకలుంటే. రెండ్ నిషాల్లో అయిపొందీ.
ఉమ్మ్ రుచిగా అంటే
ఎంత తిన్న పొట్లో ఇంకా ఖాలీ ఉంటే బావుండనుకునెల.
చ్చిగా అంటారా
ఆమ రుచిగా లేపోతే కొంచెం తిన్నా ఇంక. చాల్లే అనిపించిద్ది కదా
హ్మ్ ఏదో మేమ్ వండామంటే వండామంతే మీ అంత రుచిగా అయితే మేమ్ వండలేమ్ లే.
ఓ అంతే అంటారా
ఇంక మీకే అంత కాపోతన్
ఏమ్ అర్ధం కాలేదండి వినపడలేదు
మీర అంటే డుకో అని
ఆ తరుముకొని
మేమనుకో క్షణాల్లో ఉ
మీరే అనుకుంటే మీరంటే చేసి చేసి ఎక్స్పీరియన్స్ వస్తుంది మేమంటే అప్పుడప్పుడుగా చేసేది
అలా తిప్పి అవతల పడేస్తాం
హ
హలో
వినపడుతుంది వినపడుతుంది విషయం ఏంటో చెప్పండి
చేసేస్తా అన్ని
లేదు మచ్చి కు చాప్ పోండి
మచ్చి కోటింటే ఇవాళ మీరు తిన్నార గుత్తంకాయ అది కూడా చేస్తా
ఎలా చేస్తారు మీరు?
తొంకయిని ఫస్ట్ కోసి
హ్
గుత్తంకాయని కోసి ఫస్ తూ ఉప్పు పెడతా
మ్మ్
తర్వాత నూనెలో ఏంచుత
ఆ
ఆ తర్వాత చు కడిగిన్ తర్వాతదండి బాబు
తర్వాత
కడకుండ ఈ వండం మళ్లి క్రీమలు ఉం
హి హి
తర్వాతేమ్మ్ సాంటే పొయ్యి మీద బాండి పెట్ట ఇబ్ బాండీలో నూనె పోస్తా అ
మ్మ్
నూనె పోసిన తర్వాత వంకాయలు ఏంచుత వంకాయలు వేయించిన తర్వాత మసాలా ఒకటి రెడీ చేసుకోవాలి పేస్ట్
ఓకే
ఉమ్ ఎండ్ అబ్ బరి వెండు కొబ్బరి మ్మ్ నువ్వులు
ఆ
జీడిపప్పు దన్యా లు
ఓహా
కర్ర
చికెన్ ఉన్నట్టేగా
అంతే కాకపోతే నువ్వులు వేరుసెనగ గుళ్ళు అవియింంగా చికెన్ లో ఇంకా ఎన్ని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేసి పెరూ
సరే చికెన్లో ఎస్ తీయగుంటదా గన్ని
ఆ అందుకనే వంకల కా పేస్ వడ ఏసీ మీరు కూడా తర అల్లం పేస్ట్ ఇ లే అతితే మసాలా పేస్ట్ ఒకటేనా
ఏమో అండి వెజ్జ్ వంటలు మాకు అసలు రావు
ఉమ్
చేసి పెడితే తింటుంటాం అంతే
ఉహు అది అందుకప్పుడప్పుడు వంటలు నేర్చుకోవాలి
ఉమ్ దంటే ఏదో అని చేపండి మా అండి మేము ఎందు చేసాం తాద్వర చేస్తుంటాం
చాపలు కూడా తింటారు మీరు మేము చేపలు తినమండి మావల్లా కాదు హలో
చాపల్ తిను కుట్టాము పిల్లగొడతాముటండరా చేసాయి
ఆ అంటే మాకు అలవాట్లేదు
అయితే మీరు ఓన్లీ చికెన్ హైబ్రిడ్ అనమాటా
ఎస్ ఇన్స్టంట్ గా ఏదైతే త్వరగా అయిపోతదో
ఉ ఇన్స్టెంట్ మంచినీరు తాయండి తాగుది
ఇన్స్టెంట్ గా మంచి తి నీళ్లు దొరుకుతాయా ఓకే తాగుతాం ఎండా కాలము అవే ఎక్కువ హై అది అప్పుడప్పుడు కాస్త మజ్జిగని, కొ బర్ నళ్లని అయి కూడా తాగాలి నాపోతే ఎండదెబ్బ, వడదబ్బ తగ్గుతది ఉమ్ మీర్ యాప్ పారం అంటున్నారు గాని జాగ్రత్తగా ఉ టండి ఎండాకాలం
ఆ మెయిన్ ఎక్కువ వాటర్ ఏండి తాగేది అవి అంటే అర్ధం అవుతుంది అవి ఇవి అంటే మా వల్ల కాదండి వెళ్ళి తెచ్చుకోవాలి అ టైం వేస్ట్
ఆ మరి అలా పనొళ్ళు ఉంటారా తెచ్ పెట్టానికి హలో
ఏంటండీ
పనోళ్ళు ఉంటారా తెచ్చి పెట్టానికి అంట
అర్థం కాలే హ మాజెప్పండి
పని వాళ్ళు ఉంటారా
వాళ్ళే శాతం ఎ ఉంటారండి వాళ్ళు తెప్పించుకోవటమే ఆ
ఊహ్మ్మ్ ఓకే సరే మరి అయితే ఉంట టనండి
ఏంటండీ
సరే ఉంటానండి అంటన్నా
ఆ ఓకే ఓకే అండి
హ్మ్ బాయ్
బాయ్